మ్ బాగున్నమండి ఏం చేస్తున్నారండి మీరు
ఏం లేదండి తిన్నరా?
మాకు రోజు ఇదే పని అండి తినడం, పోవడం, పడు
రోజు అవునండి తినకుండా మనిషి ఎట్ల బతుకుతరండి అందుకే
బతుకమ్మని ట్రై చేస్తున్నా కదండి కనీ శ్వాస ఒకటి అగుతదట ఓ
ఏం మాట్లాడ్తున్నరండి ఏం మాట్లాడుతున్నరండి మీర్ ఇవు
అంటే కోమలోకిపోయిన కూడా తినకుండా ఉండొచ్చు అంట కదండి
అంటే మనం అది లిక్విడ్ ఫామ్ లో వేసిపోతారండి కడుపులో
అవునా పోస్తారా రోజు రోజు
లిక్విడ్ ఫామ్లా వేసిపోస్తారు గ్లూకోజన్న లైక్ ఏదన్నా ఒకటి ఫ్రూట్ జ్యూసెస్ అన్నా హా మరీ బాగా గా కోమాలోగిట్లయితే గ్లూకోస్లే పెడతారు కా నార్మలైతే జ్యూసెస్ లెక్క అవున్ లిక్విడ్ లిక్విడ్ని తెలుగులో ఏమంటారండి అచ్చ తెలుగులో
ఆ రసాయన ఏమంటారు రసాయనాల ఏదో ఒకట్లేండి కాదనుకుంటాండి కాదండి మరి వాళ్ళకి ఒకటి రెండు ఎలా బోతారండి
ఇంగా పోతారండి ఆల్ అట్టెనే పోతారు మనం చేంజ్ చేయాలిగా
ఇది వాళ్ళకు సూ ఉండదు
అవునండి
వామ్మో కష్టం కదండైతే
అవునండి
ఏం చేస్తున్నారండి మీరు మీరు
ఏం లేదండి అసలు మా మమ్మీ బోకులు బయట వేసు తోము అంటాదేమోనని బయమైతదండీ కడుపు
కాదండి ఇప్పుడంటే మూడైతుంది కదండి మూడింటికి మిమ్ముల్ని బోన్లుతోమంటారా మూడున్నరకే
అంటే ఈ రోజు మేము దేవుడు దగ్గరికి వెళ్ళామండి దేవుడి దగ్గరకెళ్తే అక్కడ కోడ్ని కోసుకున్నామండి మంచిగా
కోడ్నీ కూడా కోసుకుంటారా
ఆ కోడ్ని కోసుకున్నాం బియ్యమిచ్చినం కుంకుమలయన్ని ఇచ్చినం మ్మ్ మాట్లాడినం కోస్తామన్మట చెప్పినా కదా మా నానమ్మ వాళ్ళ సావుపర్ నుంచి నమ్ముత అనేసి యాటన్ కూడా గోత్తాం యాటన్ కూడా కోత్తారండి అక్కడ యాటన్ కూడా కోసి తింటారు వండుకొని తినోత్తారండీ
కాద్ సంవత్సరానికి ఒకసారి చేస్తరా లేకపోతే ఎటెట్ట
ఇదా అట్లనేంలే సంవత్సరానికి మ ఇప్పుడు ఏదైనా మొక్కు ఇట్లు నార్మల్గా ఉన్నా కాని చేపిచ్చుకొని రావచ్చు ఇప్పుడు గంగ పండుగా ఉంది ఉందిగదా నిన్న దేవునికి చేసిన గదా అయితే మామమ్మీ ఏమందంటే ఇట్లా గంగాదేవినికి చేసే ముందు పోయి దేవుడికి ఇట్లా మొక్కుకొని ఇట్లా చేపిచ్చుకొని రా వాలి అంటే ఇగా పోయొచ్చినామండి
అంటే మరి మీ అన్న వాళ్ళు అందరూ పోయిర్రా అండి
లేదండి మా ఫ్యామిలీనే మా మమ్మీ గాడికి వెళ్ళినామండి పోదామంటేనే పోయొచ్చినం
ఎందుకు వాళ్లేందుకు రారండి మరి
ఏమో అండి ఇంగెవరి ఇష్టం వాళ్ళది గదా మ్మ్ ఏ ఈ ఇప్పుడు మళ్ళొక నెక్స్ట్ వీక్ మళ్ళీ కాళ్ళు మళ్ళీ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఇంగా అధిగా
వామ్మో ఉకూకే చేసుకుంటారా ఏమైనా అది అంటే పోయినప్పుడల్లా చికెన్ కోడి చికెన్ కోయ్ కోయాలా కదండి కోడ్ని
అంటే పోయినపుడల్లా కాదు గాని కో ఒకసారి ఏద ఇప్పుడు ఈ ఈరోజు ఎళ్ళానండి ఏదైనా మో కుదిరివగానే నెక్స్ట్ వీక్ ఇట్లా చేసుకుంటాం అనుకుంటాం కాదండి
ఆ అవునండి అట్లా చేసుకుంటారా
అట్లా చేసుకోన ఆ అట్లా ఏసుకొని వచ్చి
అవున చాలా గ్రేట్ అండి అసలు మీరు
ఎందుకండి ఇలా తెలుసాండి
ఏమైందండి
ఈరోజు మా నాన్నగారు కోడ్ని కోస్తుంటే అది నేనే పట్టుకున్నా అండి అసలు అమ్మా నా ఇట్ట గట్టిగా పట్టుకున్నా అండి నాకు భయం తోటి కళ్ళు మూసుకున్నాను ఇట్లా కళ్ళు మూసుకుని కోసిండండి గట్టిగా మా డాడీగా అది ఎగిరిపోతాది కదండి ఇట్లిట్లా ఎగిరి ఎగురుతాంట కోసినాంక అక్కడ మళ్ళా అది మన ఇల్లు కాదు అట్లనే గట్టి ఉమ్మ్
మ్మ్ మస్తు బాధ అనిపిచిందండి నేను చికెన్ ఎందుకు తింటానో అనిపిచిందండి కాకపోతే చికెన్ లేకపోతే బతకలేనం తిను మళ్లీ
అంటే దాన్ని చూసినప్పుడైనా మీరు అం కూకూ పోయిండ్రు అంటే నేను మళ్ళీగా చికెన్ తినను ఏం తినను అట్లా అని
ఆ కానీ చిత్కేన్ ఇప్పుడు అవునండి ఇట్లా నా చేతుల దాని ప్రాణాలు పోయిప్పుడు ఇ గట్టిగ పట్టు కున్నాండి నాకు ఏడుపు వచ్చిందండి అసలు వామ్మో ఎందుకు ఈ చికెన్ కోసుకోని తింటాను మనకి ఏమన్నా పిచ్చా అట్ల అని పిచ్చిందండి కాకపోతే నాకు వెజిటేరియన్ వాళ్ళ ఇంటికేళ్ళిన నేను బతకలేనండి వీళ్ళు ఈ వెజ్ తిని ఎట్లా బతుకుతారా అనిపిత్తాదండి మళ్ళీ నాన్ వెజ్ లేకుండా నేను బతకలేనండి ఇగ
మీకు తెలుసాండి నైతులు అంటారు కదా దీన్ని కోసేటప్పుడు నేను పట్టుకోనండి మా అమ్మకే ఇచ్చేస్తా నాకు న చ్చదు అది చచ్చిపో చపోయిన తర్వాత నేను కోడి దగ్గరికేళ్తాను గని బట్టుకున్నాంక నేను పోనండి
ఉమ్మ్ నాకు భయమైతే ఇదే ఫస్ట్ టైమ్ అండి నేను చేయడం ఉమ్మ్
బూర్వీకే కాంచే నేను పోతాడి నేను చేస్తా కోడి పని ఏదైనా
అవునా అండి
కానీ అంతకు ముందు మాత్రం కోడిని కోసేటప్పుడుైనా నేను ఏం చేయను అసలు కోడిని కొత్తంటే కూడా నే చూడనండి నాకు చూడబుద్ధి కాదు
ఆ ఫుల్ బాధనిపిత్తాదండి అసలుకి
ఉమ్మ్ చూడును దన్ని ఏం చేయను ఇగ అలానే కూర్చుం అసలు ఇంట్లోకి వ
అసలు తెలుసాండి మీకు విషయం తెలుసా ఇట్లా కోశిరు కదా అండి కోశి నప్పుడు దాని నెక్ దగ్గర నుండి రక్తం ఎట్ల వస్తుంది తెలుసా దాని బాడీ నుండి ఇట్లా వస్తుంది పై పైప్లో వాటర్ ఎట్లవత్తాది అట్ల వత్తాంది అసలు వామ్మో అస
చిముతదండి ఆ రక్తం తెలుసా మీకు
ఆ రక్తం చూతుంటే ఎంత ఏడుపు వచ్చిందో అండి అసలుకి ఒక ప్రాణిని చంపి కడుపులో ఏస్తున్నాం అండి మనం
అవునండి మా ఫ్రెండ్ ఒక అమే ఉంటదండి బ్రాహ్మన్స్ వాళ్ళు అలానే అంటరు అసలు మీరు ఒక ప్రాణాని కోసుకొని తింటారు ఎందుకట్లా తింటారు అని
కానీ మనక ఏమో చికెన్ లేపోతుండేలేం కదండి మరి మనం
చాలా బాగుంటదండి అయితే నేను మొన్న వేములవాడ పోయామని చెప్పినం కదా మా అక్క వాళ్ళేమో గొర్రె తెచ్చిరనమాట గొర్రెపోతుని
ఉమ్
అయి మా పెద్దక్క వాళ్ళును మా ఇంకొక ఇంకొక అక్క వాళ్ళున్నమాట మా అక్క వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళు కూడా వచ్చారునమాట వాళ్ళు కూడా వాళ్ళు కోళ్లను కోసుకున్నారంండి అంటే నాకు మటన్నుక చాలా రోజులు అవుతుంది అవుతుందని మీకు చెప్పినాయి కదండి అప్పుడెప్పుడో తగిలాను నాకెప్పుడూ మటన్ తినబుద్ధి అయితుంది అడా చికెన్ మంచి గా వండుతారు ఇప్పుడు మీము అందర మటన్ తినాల్సింది ఇక ఎందుకంటే మా అక్క వాళ్ళు అసలు ద్ద చిన్నక్క వాళ్లు చేయబట్టే మేమ్ పోయినాం అందరం ఇక
అవునండి
వాళ్ళు ఎన్ పెద్దక్క వాళ్ళుయినందరూ వాళ్ళు పిలిసిరనే వచ్చారునమాట కాకపోతే వాళ్ళు బోనం చేసి కొని కోసారు రూ అందాక వచ్చినాం కదా అని అయితే వాళ్ళ దగ్గరకు వండారు చాలా బా వండరండి చికెన్ అయితే తిన్నామ అనుకున్నానండి నాకు ఇది ఇంత కావాలి అది ఇంత కావాలి అని చెప్పేసే వాళ్ళకి
ఉమ్ అవునండి
కానీ ఏం చేశారంటే మా చెప్పే అంటే నేను పక్క అంటే చి మాపెద్ద చిన్నక్క వాళ్ళు ఆడబిడ్డని నేను అడగలేను కదండి వాళ్ళని నాకు కూర కావాలి అని నేను అడగలేను కదమ్మా పెద్దక్కనీ అడిగా నాకు అక్క నాకు చికెన్ ఇంతయ అక్క అనుకుంటా చెప్పినా
ఇంత వాట్ ఇస్ ఇట్ లాంగ్వేజ్ అండి
అంటే నాకు చికెన్ ఏయి అక్క నేన్ చికెన్ అంటే కోడికూరతో తింటా అని చెప్పినండి
అవునండి చెప్పండి
ఆ కోడికూరతో తింటా అంటే సరే చిట్టి అనుకుంటే వేస్తేనే నీకంటే ఎక్కువ నాన్నదండి కానీ ఏమైందంటే అది ఉడకలేదంటా అండి కోడి కూర
అయ్యో మరి తినలేదా అయితే
వాళ్ళు ఏం చేసారంటే ఇప్పుడు కోడికూర కోడికూర కోస్తాం కదా పళ్లెంలో పెడతాం కదా క్ ముక్కలు చేసేసి దాన్ని ఏం చే టే దానికి కారం ఉప్పు ఇట్లా కలిపేసి ఒకసారి పోప్పుకేసినట్టు మొత్తం వే సరండి ఇక
బాగుంటది కదండి అలా కూడా
ఆ అలా ఏసారు ఇగ అది ఇక అంటే మేము ఎన్నుకున్నామంటే అంటే చికె మటన్ వండుకుంనమ ఇటు తలకాయ కూర వండుకున్నాంమండి ఇటు తలకాయ కూర అయిపోయిన తర్వాత బోటి వండుకున్నాంమండి
అవునండి
మటన్ లోనే చాలా వండుకున్నన్నమాట వండుకున్నాం అన్నమాట అయి రెండు వండుకున్నసరికి ఇక మాకు ఈ కోడికూర తోటి అంతాలేదు కదా ఇక ఎవరం తినంకదా అనేసి వాళ్ళు ద టక్క టక్క దిం పేశారు ఇడ్టు బాగార వండుకున్నాము చాలా వం వంటకాలు చాలా అయితాయి కదా
ఎక్కడండి వేములవాడ దగ్గర ఈ అన్ని చేసిరా అండి
ఆ అవునండి
మీకు రూమ్ ఎట్ల దొరికింది ఇయన్ని ఎట్ల ఒత్యయండి
రూమ్ లో ఉన్నాయి రూమ్ దగ్గర వంట ఉంటది కదా పొయ్యి పొయ్యి దగ్గర అన్ని వండుకున్నాము
ఓ అమ్మీ కోపిక బానే ఉందండి కట్టెలదా
ఆ కట్టలదే
కట్టెలి ఇయన్నీ బానే చేసుకున్నానండి
కారు మాట్లాడుకొని వెళ్ళినం కదండి
ఊను కాని కట్టెల దాని మీద ఎట్లా అండి
ఆ పైన కారుకి పైన ఉంటది కదా అక్కడ కట్టేశారు
అవునా
ఊ ఇక మటన్ ఏమో అక్కడ కొట్టే వాళ్ళ దగ్గర కొట్టిచ్చుకొచ్చుకొని ఇగ కతం ఇగ మేము అన్ని వండుకోవడం ఇయ వన్నీ చాలా వంటకాలు ఉండమండి అక్కడ ఇ మళ్ళీ తాగేటలా కాది
అవున అండి
తాగడం కూడా చాలా బాగా తాగారు వాళ్ళు మనమంటే ఏం తాగ మనకొ
ఉ
ఇ తాగే వాళ్లు బానే తాగరు
థంసప్ తాలేదా మీరు
తంసపు ఒక్కటేకి గ్లాస్ లేస్తానండి ఎందుకంటే ఫుడ్ అప్పటికి అంటే మేము పొద్దుగాల నుంచి ఏ తినలేదండి ఆరోజు అంటే మంగళారమే కదా కోసేది ఏం ని లేదండి కొబ్బరిరొక్కలు కొబ్బరిరొక్క తినుకుంటా కూర్చున్నాం బెల్లం పెట్కొని కథము ఇంకా మళ్ళా తర్వాత ఏమైందంటే ఇగ వాళ్ళు మటన్ వండేసరికి తినే మేము తినే టైం కి రెండు అయిందండి ఇయన్నీ వండుకొని బంతి కోశం అక్కడికి పోయి బోనం చేసుకొని అవన్నీ చేసేసరికి రెండి ఇంటికి నాకు ప్లేట్లు వేసిరు ఇచ్చిర్రు ఇగ నిమ్మల్లంగా కూర్చొని ఒక గంట సేపు తినొచ్చండి నేను ఆ తిండే పోతలేదనేసి ఇగ సప్పుడ ఎక్కుదండి ఇక థంసప్ ఒకటే గ్లాస్ దాగి థంసప్ ఒద్దని చెప్పేసా
తంషాప్ ఒకటే తాగుతారా అండి మీరు ఇంకేమైన్నా తాగుతారా
థమ్స్ అప్ తాగితే స్ప్రైట్ కూడా తాగుతా అండి నేను చిన్నప్పుడు బీట్ కూడా తాగానండి ఆ అవునండి మీకు తెలుసా అండి బియ్య ఎలా ఉంటుందో
తెలీదండి సరే అండి మరి నేను ఉంటా మళ్ళీ చేస్తాల అండి మీకు
ఉ సరే అండి బాయ్
బాయండి